అ నమస్తే అండి బాగున్నా అండి మీరు బాగున్నారా
బాగున్నామండి అయినా అండి భోజనాలు
ఆ అయినయండి
తొందరనే మేమైతే తొందర సెవెన్ లోపే భోజనం చేస్తామండి
అవ్ను మామ్ అదే టైమ్ మాది కూడా ఇప్పుడు మరి చేసిన చేసినప్పుడే తింటాం మ్ మ్
తొందరగా భోజనం చేయడమే మంచి అలవాటండి ఎనకటి ఎనకటి పెద్ద మనుషులు పొద్దున్నే చద్దన్నం తింటే తినేవాళ్ళు కదండి
అవునవునునవును
ఎట్ట్ అన్న వెళ్ళిర అండి సమ్మర్ సెలవుల అవునా ఎంటండి అవునా అండి ఆహా
మ్
ఎండాకాలంలో ఎటైన వెళ్ళిర రండి యాత్రలకి యాత్రలకు ఎటైన వెళ్లొచ్చిరా అండి వెళ్లినమండి అవునా ఎక్కడికి వెళ్ళిరు అండి
షిర్డీ వెళ్ళచ్చామండి
అవునా బావుంటదండి కదండి షిరిడిలో
బాగుంటద అండి
మ్ మ్ మ్ పూలు బాగా పూల మాలలు బాగా మస్తు గులాబీ పూలయితే మాలలు బాగా చాలా బాగుండాయండి చూస్తా ఉంటే చూడాలి అనిపిస్తది
మాకు ఎక్కువ గులాబీ పూలె బాగా ఇష్
మ్ అక్కడ కొబ్బరికాయ కొట్టరు గులాబీ పూలు స్వీట్ ప్రసా సాదము
స్వీట్ ఉమ్ గులాబీ పూలు స్వీటు శాల్వళ్ళు ఇచ్చెటోళ్ళు శాల్వళ్ళు అక్కడ కప్పుకొని మళ్ళ వట్కోచుకుంటారు అక్కడ పెట్టించుకొని
అవునండీ
ఉ ఎల్లార మీరు ఎప్పుడన్న
ఆ రెండు సంవత్సరాల కింద వెళ్ళినమండీ షిర్డీ కి వెళ్ళినము అక్కడ ఒక రోజుండి శనిశె సింగాపూర్ అని వెళ్ళినమండి
ఆ
అక్కటి నుండి నసిక్ త్రయాంబకేశ్వర్
ఆ
ఉమ్ అది జ్యోతిర్లింగం కదండి అవును చాలా బాగున్ ఉంటదండి వెనకంటే ఉమ్ చాలా బా బాగుంటుది తవర్ణం
అదే ఎక్కడైనా వెళ్ళార అక్కడే వెళ్లార
ఒక రెండు సంవత్సరాల కింద అంతే అక్కడికే వెళ్ళినామండి ఇక వెళ్ళాలండి ఇప్పుడు వేములవాడ వెళ్లేది ఉంది వచ్చే వారం వేములవాడకి వెళ్తాము అంటే ఫ్రెండ్స్ అందరము ఒక రెండు మూడు ఫ్యామిలీస్ అనుకున్నాము వేములవాడకి వెళ్ళి అక్కడ నుండి వేములవాడ నుండి కరీంనగర్ బైపాస్ చోట మానస దేవి టెంపుల్ అని ఉంటుందండి తెలుసా అండి. మానసదేవి హ్మ్మ్ తొగుర్రాయి దగ్గర ఉంటదండి వేములవాడ లో కోరుట్ల బస్స్టాండ్ ఆ వేములవాడ లో కొరుట్ల బస్ స్టాండ్ అని ఉంటదండి ఆ కొరుట్ల బస్ స్టాండ్ ముందు నుంచి లో లొకేషన్ పెట్టుకని రావాలి వెహికల్లో వెళ్ళాడమండి బస్ లుబా దటు
కొల్లపల్ల దా తర్వాతనే కదండి ఉల్లపల్లి నాకు హైదరాబాద్ రోడ్
అ హైదరాబాద్ నుండి బైపా బైపాస్ అటు నుండి లోపలికి వెళ్ళాలి చాలా దూరం ఉంటు కదండి లోపల
అవునట
వెళ్ళండి బాగుంటదండి అక్కడ బాగా సత్యము అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి జాబుల్ రాని వాళ్ళకి అమ్మవారు మానసాదేవి అంటే మంగళవారము శుక్రవారము ఉడుపులు కట్టు చాలా రత్తం అండి ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు ఇద్దరు ము్గురు తీసుకెళ్ి నమ్ము లాస్ట్ ఇయరు మ అనుకున్నారు ఒకరికి జాబు వచ్చింది ఒకరికి మ్యారేజ్ అయింది
అవునండి
బాగుంట ఉంటదండి అక్కడ అంటే కోటి లింగా అంటే అట్టది చిన్నగా మధ్యలో గోదావరి తవరిలాగాబట్టి చాల పో వెళ్ళాలండి వెళ్తున్నాం వచ్చవారము వేములవాడ గలి కొండగట్టు నుంచి మానసి అదిే దగ్గరకు వచ్చి ఇ అక్కడి నుండి మ మళ్ళొ ఒక వారం కాళేశ్వరం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం
అవునా
చాలా రోజులయింది కాాలేశ్వర మెల్లక్క హు
పుష్కరాలు వస్తున్నాయి అంట కదా
ఎప్పుడండి
ట్వంటీ ఫోర్ నుండా మరి ఇప్పుడు అంటున్నారు కదా ఈ ట్వంటీ ఫోర్ నుండి మళ్ళ ఆ సరస్వతి పుష్కరాలని ఎక్కడ ఆయనా ఇ ధర్మపురి ఏ సైడ్ మొత్తం ఎ ఎక్కడేనా అని అంటున్నారు అది ఇంకా కరెక్ట్ తెలవాలి నెల రోజు
నెలనా అండి వెలాలయితే
ఉ ఎలా అంటున్నారు
అదిక జే
ప అవును అది తగిస్తకోమన్న పదిహేడు ను ముదల ఐందిగాద
అవును
రేపయిన తర్వాత మొన్న అది
నిజ జ్యేష్టమాసం
ఇద చేస్తం మాసం తర్వాత
ఆషాడం అవునండి ఒక్క నెళ ఎక్కువ వచ్చుట్ల కొంచెం పండగల ముందు వచ్చినట్లు అనిపిస్తే
అవును
వెళ్ళిందా అండి కాళేశ్వరం వెళ్ళిందా అండి ఎప్పుడైనా
ఎప్పుడో వెళ్ళినామండి రెండు సంవత్సరాలు అయితుంది అనుకుంటా
ఉమ్
అప్పుడు వెళ్ళామండి అప్పుడు కూడాదో మామూలుగా ఆటు సైడు తెిప్పే పు పుష్కరాలోని ఏమ అన్నారు అప్పుడు వెళ్ళాం
అవునా అండి
పాగరశి
మో విపరీత్ ఖతమైన జనాలు ఉంటారండి
పాగా
ఏమో ఎక్కడ జినాల అక్కడే అండి ఏ వేములవాడలో వాళ్ళు వేములవాడనే ధర్మపురిలో వాళ్ళు ధర్మపురి బస్ స్టాండ్లో వాళ్ళు బస్ స్టాండ్లోనే హాస్పిటల్లో వాళ్ళ హాస్పిటల్నే మార్కెట్లో సంతలో ఉన్న వాళ్ళమ్మ
ప్రతి ఒక్క దాంట్లో ఒక్కటి ఉన్నది ఒకటి లేదని కాదు ఎక్కడ అక్కడ ఇంక తిరుపతి తిరుపతి అయితే మహ రష్ ఇంకా సంధే ఉంటలే చూపిస్తారు తిరుపతిలో
విపరథము అండి
వేసవి సెలవులు కదండి అందరు పోతూ ఉంటారు కదా వేసవి సెలవులు కాబట్టి పిల్లలు అంతా ఇంట్లో ఉంటారు కాబట్టి వెళ్తారు అందరూ అట్లా
ఈ మా ఇంటి దగ్గర వాళ్ళు షిరెడ్డి కలిండర్ అయితే ఆ నాసిక్ త్రయంబకేశ్వర్ దగ్గరికి కెళ్ళాలంటే నాలుగు గంటల టైం పడిందాట అండి వెహికల్లో ట్రాఫిక్ జామ్ అంతా విపరీతమైన యూత్ బ్యాచలర్స్ హాలిడేస్ లో సెలవులు కదండి
అవునండి అవును బాగా రష్ ఉంటది నడువాల కూడా కష్టం ఉమ్
లో కూడము ఆ కింద దర్శన
నడవాలంటేనే కష్టం ఇక అక్కడ ఇక్కడ రషీ పళ్ళు ఉంటది మొత్తం సంబరి హాలిడేస్ కు వెళ్ళే వాళ్ళే మొత్తం పిల్లలు యూత్ పెద్దవాళ్ళు. సైడ్ నుండే వస్తారు ఎక్కడెక్కడ నుండే వస్తారు సరే బాగా
ట్రైన్లు ఖాళీ లేవు బస్సులు ఖాళీ లేవు అట విపరీతమైన ట్రాఫిక్ జాము హ్మ్మ్
అవును కాలు ప్రతి ఒ
ఇక పిల్లలు సెలవులు కదండి సెలవులలోనే కదా పిల్లలు తిరిగే
ఆ ఆ ఆ
వాటైతే పిల్లలకేటు వెళ్ళదు ఎంత కష్టమైన ఎండనే తెలియదు వాళ్ళకి
తెల్వ తెల్వది
హ్మ్మ్
అదే ఈ ఒక్కరు పోతేనే ఉంటారు
హ్మ్మ్
అదే అదే కట ఏల్లలే మీరు ఎప్పుడూ సమ్మర్ హాలిడేస్
త్రీ త్రినేత్రులది రోజు టెంపుల్ క వెళ్తాం కంపల్సరీ ప్రొద్దున సాయంత్రం కంపల్సరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని పొద్దున్న ఆరున్నర పోయి దేవుడికి నీళ్లు పోసి చిన్నగా గుళ్ళ మొగ్గు వేయడము చిన్న పూలు కోసేయడము అభిషేకానికి నీళ్లు పెట్టడము చిన్న చిన్నగా పనులు వేసి సేవ చేేసుకొని స్వామి గి దండం పెట్టుకోండి రావడము ఎటుూ వెళ్ళడానికి సిద్ధంగా మకి ఎళలాన్న భయం మేస్తీ
భయమేస్తాది
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఉమ్మ్ ఓకే థ్యాంక్ యూ అడి
సరే అండి రే థ్యాంక్య